ఏం లేదు కూర్చున్నా నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు పోయినావా కాలేజీకి
హా పోయినా
హ పోయినా ఎప్పటినుంచి ఉంది ఎగ్జామ్స్
ఆ
ఎగ్జామ్స్ ఎప్పటినుంచి
ఏం ఎగ్జామ్స్ మెడ
ఆహా సేమ్
సెమ్మా ఏ ఫటీన్ తో సెవెంటీన్ తో నెక్స్ట్ మంత్
ఆహా
అప్పుడే అనుకుంటా ఇగ
ఏప్రిల్ వరకు అయిపోతయా సెమ్
ఏ మళ్ళా చేస్తే అవ్వచ్చు
హ
అయితే వవో
మ్మ్ హాలిడేస్ ఉంటయా అసలు రామ్ డేస్లో
ఏ ఉండాయి
ఏమో ఉంటాయి అంటుండ్ర మరి ఆ వన్ మంత్ మంత్ వరకు ఉంటే ఏమో అంటుర్రుగా మ్మ్
అయితే ఉంటే ఉంటాయేమో
మ్మ్ అదే అదే ఇంకా అయి అయిపోయిందా ప్రాజెక్టు
ఆ పేపర్ పబ్లిష్ ఉంది ఇక ఆలోళ్ళు ఉంది ఒకటేబా పిచ్చలే
మ్మ్ నేను చెప్పాలా పేపర్ పబ్లిష్ ఫస్ట్ నుంచి ఎట్లా చేయాలో
చెప్పు పిచ్చిలేసింది అసల్ కి
దా అది ఊడు అది ఓపెన్ చేయ ఫస్ట్ ఓపెన్ చేసి ఒక డాక్యూుమెంట్ చేయాలి ఏ పేపర్ పబ్లిష్ చేసినా గాని డాక్యుమెంట్ అయితే మండేటరీ
ఆ
అయితే ఆ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని మనము ఆ ఇప్పుడు ఏదైతే పేపర్ పబ్లిష్ చేస్త మో ఆ సైట్ లో అప్లోడ్ చేయాలి మనం
ఆహా
హు ఆ సైజ్ లా అప్లోడ్ చేసేసి ఇగ అంటే దాంట్ల ఏ మిస్టేక్స్ ఉండొదన్నమాట ఏమన్న మిస్టేక్ సున్నాయనుకో రిజెక్ట్ అయితది ఒకవేళ మంచిగా ఉందనుకో వాళ్ళకి న చ్చిందనుకో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అ యాక్సెప్ట్ చేసిందాన్ని మళ్ళా మనకి ఒక మేల్ వస్తది అది మనం ఆతర్స్ పెడుతాం కదా ఎట్లా అంటే ఆథర్స్ ఫస్ట్ గైడ్ నేమ్ ఉం డాలీ
ఆ
దాని తర్వాతకిి మన నేమ్స్ ఉంటాయి ఇంగ మనం కూడా పెట్టుకోవచ్చంట
మ్ హు
ఆథర్సే కదా మనమే చేసినం కబ ఈ ప్రాజెక్ట్ మనపైన్నే ఉంటే బెటర్ ఎందుకంటే గైడెట్లాగో ఏం చెయ్యరు
అవునా
హుమ్ అట్ల మనం కూడా పెట్టుకోవచ్చు
ఎన్నడు
చివరి మేల్ అయితే వాళ్ళది పెట్టాలన్నమాట ఏమో ఎన్ని డేస్ అంటే మాకైతే ఒక ఫోర్ డేస్ వరకు పట్టింది ఎందుకంటే హాలిడేస్ ఉండే కదా నిన్న మొన్నటి వరకి
ఆ ఆ
కే లేట్ అయింది మరి వస్తది కావచ్చు మేబీ ఒక టూ త్రీ డేస్ లో దాంట్లో మాత్రం ఫోర్ టు సిక్స్ అవర్స్ అట్లా చూపిస్తుంది కాని అదేమంతా ఫోర్ టు సిక్స్ అవర్స్ లో వస్తలేదు
ఆహ అయితే అాలా చూపించినట్టు ఉండది
ఆ ఉండదు ఉండదు మళ్ళీ ఏమంటారు ఆ ఫోర్ టు సిక్స్ అవర్స్ అంటే ఇది పెట్టడానికే మనం వన్ అవర్ పడుతదా మళ్ళా ఫోర్ టు సిక్స్ అవర్స్ ఏడైతంది లేదు అందు కే నాకు తెల్చి వస్తే ఇగ ఒక టూ త్రీ డేస్ పడుతది టైమ్ ఎంతైనా హు ఎప్పటి వరకు కావాలి మరి
ఇగో ట్వీ ఫిఫ్త్ ఒక్క రోజు ఉంది
డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేసుకో ఫస్ట్ ఒక ఫామ్ మేట్ పంపిస్తా
హా
అట్లా ప్రిపేర్ చేసుకో ప్రిపేర్ చేసుకున్నాక కీవడ్స్ అప్స్ట్రాక్టీ ఇదైతే పెడుతావో యాజ్టీటిజ్ అవ్వే పెట్టాలి మళ్ళా అవ్వే పెట్టినం అనుకో దాని తర్వాతికి హు డెసిగ్నేషన్ అడుగుతది గైడ్దేమో అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఏదైతె అది ఇయ్యలి నెక్స్ట్ మనమోమొ అందరి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అట్ల ఇయ్యాలి
లేట్ అయ్యేటట్టు ఉంది కదా కానీ టూ త్రీ డేస్ ఉంటే
ఆ ఎప్పటి వరకి అంటే ఆ ట్వంటీ ఫిఫ్త్ అంటే అయితదిగ అటు ఇటుగా మరి ట్వంటీ ఫిఫ్త్ కే సబ్మిట్ చేయాలా
ఏమో ఇగ హు కొం కొందరికి డౌట్ ఉం
నిన్న మొన్న చేసిన అయిపోయేది కదా
ఆ అవును మౌని అయ్యేస్ట్ నాకు
అదే కదా మాది ఇంకా ప్రింటింగ్ ఉంది పబ్లిష్ అయిన పేపర్ ప్రింటింగ్ తీపిచ్చి బైండింగ్ అయిన బుక్స్ లో అటాచ్ చెయాలి
ఉహుహు
ఉమ్ ప్రింటింగ్కి ఎంత కాస్ట్ పడతదో అన్ని పైసలు అన్ని వీటికే అయితాయి
పిచ్చలేస్తుంది పైసలు పైసలు పైసలు
ఉమ్ ఎప్పుడైపోతుందో ఏమో ప్రాజెక్ట్ కానే ఉమ్ టెక్స్ట్ నల్స్ ఎప్పుడ వస్తారో ఏం క్వశ్చన్ అడుగుతారో ఏమో
ఆ ముసలి ఆమె ఒక ఆమె అప్పుడు
కాలేజ్ వాళ్ళు కదా వీళ్ళు జె ఎన్టియూ నుంచి వస్తారంట
ఓ ప్రాజెక్ట్
ఆ వాయి వా ఇవాళ ల్యాబ్ ఇంటర్నల్ కి వేరే వాళ్ళ వస్తరేమో అని
ఆ ఆ ఈ ప్రాజెక్ట్ది ఏమో ఇగ ఎట్ల చేత్తర ఏమో ఏమా
ఉమ్ అదే కదా
ఉహుహు
ఎట్ల చేస్తారో ఏం చేస్తారో ఏమో
ఆ రివ్యూస్ అయిపోయినాయి గానీ ఇప్పుడు ఇది ఉంది కబా అయివాద
ఉమ్
ఓహా
ఆ మరి తిన్నావా
ఆ లేదు చాయి తాగిన ఇప్పుడ
ఉమ్
ఉమ్ నువ్వు తిన్నావా
అదే చెప్పాల్న అయిపోతే కూర్చొని రాసుకునేది ఏమున్నాయో వెతకాలి అసైన్మెంట్ చూడనే చూళ్ళే ఉమ్ అసైన్మెంట్ రాయాలి
ఉమ్
ఉమ్
అవును నేను అబ్జర్వేషన్ రాయాల స్టార్ట్ కూడా చేయ స్టార్ట్ ఏ చేయలే అసలు ప్ర
అబ్జర్వేషన్ ఇంకా కరెక్షన్ కూడా చేపిచ్చేసుకొని ఈ రోజు
కంప్లీట్ చేసి రేపు కరెక్ట్ చేపిచ్చుకోవాలి ఇగ
చేస్తాడా
ఈ రోజు చేసేయి గట్లనే
ఉమ్ అదే నా రికార్డ్ అసలు మార్క్స్ వేస్తలేడు రికార్డ్ లో ఫస్ట్ ఎట్లనో ఏమో ఉమ్ ముంద ఎప్పుడు ఎప్పుడు వేస్తాడు ఇంకా ఇంటర్నల్స్ సెల్లు నుంచే కదా ఉమ్ ఇంకా ఎప్పుడు వేస్తాడని ఇగ టైం యాడ ఉంది
వస్తూంటదే తీసుకోవయింది ఆమె ద
హమ్ వాళ్ళు కనీసం ప పంపిద్దామని కూడా లేదు
హమ్ ఇంకోసారి ఇయేదు
ఆమె రికార్డ్ అయితే వేరే వాళ్ళతో నీ పంపించింది ది మరి ఆ అమె రికార్డ్ లెక్క వేరే వాళ్ళది కాదా ఈ కావలని చేస్తారా అర్థం కాదు మరి మర్చిపోయిందా అర్ధంకాదు
ఎట్లా మరచిపోత ఆమె రికార్డు తీసేటపు ఇప్పుడు నీది ఉంటాది కదా ఆడా
అందుకే ఎవరికన్నా బుక్స్ ఇయ్యాలంటే భయం అయితాది
చి చి అవునా
సరి నేను డ్రెస్సు ట్రై చేసినగా అది బాగుంది మంచిగా ఆ నీ గ కుట్టింది ఫుల్ గేర పేట్టింది ఉ మంచిగానే కుట్టింది వర్తే అంతకెవరు కుడతారు అసలు అంత నీట్ గా ఆ మంచి మంచిగా సరిపోయింది ఆమ్ ఇగ మరి ఒకేలా మంచి ఉంటే మళ్ళ మమ్మీ కి చూపించి ఇంకొకటి కుటిస్తాను
చేతుల దగ్గర మంచిగా ఉంది
ఇప్పుడు ఓకే నేను సైజ్కి ఇచ్చింది కూడా అంతే ఉండే అన్న మాట అందుకే ఏమో చూద్దాం అదైతే బానే కుట్టింది నచ్చింది మంచిగానే ఫుల్ గెరబెట్టింది సారీ మొత్తం పెట్టినట్టుంది అయితే వేసుకోని చూసిన నార్మల్ యే
ఉ ఏం చేస్తున్నావు మరి
ఇగో ఇదే ఈ రోజు అయిపోతదా ఇగా స్టార్
ఎంటిది
అబ్జర్వేషన్
పేపర్ ఆ
అబ్జర్వేషన్
అబ్జర్వేషన్ నా అయిపోతాది ఫాస్ట్ గానే చిన్న చిన్నగానే ఫ్రీ హ్యాండ్ తోనే చేసినా నేను డయాగ్రామ్స్ స్కేలు పెన్సిల్ ఎరైజర్ అవన్నీ ఏం పెట్టలే అందుకే క్రాస్ అయింది అకే నేను అన్ని లాబ్ కి వచ్చిన మళ్ళీ అన్ని ల్యాబ్స్ కి రాలేదు అంట నేనే అన్నీ చేసింది ఫస్ట్
ఆ గట్లే అంటాడు
ఉమ్ అదే ఇగ అందుకే
అ ఆ ఇంకా మళ ఏంచేస్తునావు